హలో
లో
థ్యాంక్యు హలో
హలో
హలో
హలో ఇన్బడట్లే
హలో
హలో
రాదే హలో అక్క
స్రవంతి
హలో అక్క ఏమ్ జేత్తన్నావ్ అక్క
ఏం లేద్ ర ఖాళీ ఇన్బడట్లే
ఆ ఇప్పుడు ఇనిపిస్తుందక్క ఇంతకు ముందు ఇన్పడ్లేదు
అవునా తిన్నరా
ఆ తిన్నా టన్ నువ్ తిన్నావా
ఆ తిన్నాం రా ఏంకూర
మాది టమాటి మీది
మాది టమాటా చారు
అవునా ఏం జెత్తన్నావ్ అక్క
ఏం లేదు రా
పోతున్నావా కాలేజ్ కి
ఏడా సాటర్డే నుంచి పోతా
అవునా
రీల్స్ సూత్తాన్నా
ప్రాజెక్ట్ అయిపోయిందా
ఇంకొక్కటి ఉంది అదొక్కటి రాయాలె
హ్మ్ హు ఇంకా
చెప్పాలె మీకు గ్యాస్ ఉందా బుక్ చేసుకుంటారా గ్యాసు
ఇస్సా మాకు
అదే మరే ఫిఫ్టీన్త్ నుంచి లాక్డౌన్ అంట
ఆ
ఫిఫ్టీ ఏప్రెల్ ఫిఫ్టీన్త్ నుంచి లాక్ డౌన్ అంట
లాక్డౌన్ దేనికి
ఇరాన్ దె ఇరానూ రష్యా వాళ్ళ దగ్గరా వార్ ఐతుందిగా
ఆ అవును
ఆ కాలేజీలు స్కూల్స్ అన్నీగా పెట్రోల్ అంతా బంద్ అయితది ఈ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ లల్లా బంద్ కాకపోతే అక్కడ వారు ఫిఫ్టీన్త్ నుంచి లాక్డౌన్ మన ఇండియా ల
అవునా
ఆ
ఇప్పుడు మనకైతే గే గ్యాస్ రాదా
గ్యాస్ రాదు మళ్ళీ ఇంకోటి ఏందంటే గ్యాస్ ఇంత ముందు ఫిఫ్టీన్ డేస్ కు ఒకసారి బుక్ చేసుకునేది
మ్మ్
బుకింగ్ ఓపెన్ అయ్య ఫిఫ్టీన్ డేస్ కి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ కీ ఓ ట్వన్ మొన్న మేము బుక్ చేద్దాం అనుకుంటే ట్వంటీ ఫైవ్ డేస్ కి ఓపెన్ అని చెప్పి చూపిచ్చింది అయితే ఆగినం ఫస్ట్ నుంచి అయితే ఫార్టీ ఫైవ్ డేస్ కి ఓపెన్ అంట
ఊహూ
అన్నీ పెరుగుతాయి అంట పప్ పప్పులు ఆయిల్ మాకు మూడు ఉన్నాయి రా మూడిట్లలా ఆ మ్మ్ మ్మ్ మ్మ్ వాళ్ళకి ఇంటి పక్కనోళ్ళకి ఇచ్చినాము దేవుని పెట్టుకుంటాను అనన్ అంటే వాళ్ళు రెండు యూజ్ చేసిరట మేము ఉన్న ఒక గ్యాస్ ముదు దానికి పెట్టి గ్యాస్ క ఎక్కించినాం ఇంక ఒకటి కాలినే ఉంది ఇంకొకటి వాళ్ళ కాడ ఉంది
అవునా
మ్మ్ వాళ్ళది బుక్ చేద్దామంటే వాళ్ళది మంచిగనే ఉంది
ఇక్కడనే ఉన్నావా
ఆ చెట్టు కిందనే ఉన్నా పప్పులకు ఉప్పులకు అన్నిటికీ రేటు పెరుగుతదంట ఆయిల్స్కి
కష్టమే అయితే
ఆ నిన్న పెట్రోల్ కయితే బంక్లలా ఫుల్లు లైన్ కట్టిరంట
అవునా
ఆ మా నాన్న నిన్న చెప్పిండు మస్తు లైన్ కట్టిరు పెట్రోల్ బంక్లలా ఒక్కొక్కరు అవి ఏమంటారు రెండు లీటర్న్నర బాటిల్ క్యాన్ల నిండా తీసుకొని పోతా మా నాన్న కూడా ఫస్ట్ తారీఖు వరకు చూసి తీసుకొచ్చుకుంటాడు కొంచెం పెట్రోల్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు ఏం చేత్తాన్నావు హలో హలో హలో హలో హలో వినబడట్లేదా రా
ఇనపడ్డ
హలో వినబడట్ లే
హలో
వినబడట్లేదా రా వినబడట్లే
ష్ ఇనిపిస్తాందా అక్క ఇనిపిస్తాందా
ఆ ఇప్పుడు ఇనబడుతాంది
ఆ ఆ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా
ఉ హు ఇది కూడా ప్రాబ్లమే ఉంటదంట నెట్వర్క్
అవునా
ఇంటర్నెట్ కూడా రాదంట
ఆహా
ఇంటర్నెట్ రాదంట టీవీ రీచార్జ్ కూడా చేయరంట ఇప్పటిదాకా అవే చూసినా రీల్స్
హా మన పరిస్థితి మొత్తం ఇగ మొత్తం లాక్డౌన్లు ఉన్నట్టే ఉంటది అనుకుంటగా
ఆ ఇగ లాక్డౌన్ అన్నట్టేగా ఏముంది పోయి అంటి పెట్ కొని అన్నం కూర వండుకొని తప్ప ఏం లేదు ఈ ఫైవ్ డేస్ లల్ల తగ్గకపోతే తిగా లాక్ డౌన్ ఎత్తరంట
ఆహా ఇప్ ఇప్పుడు అక్క బిఏ బిఏ దేని గురించి ఉంట్టది డిగ్రీలో
లా లా సైడ్ అయినా పోవచ్చుకదా డిగ్రీ చేసిన్నాక అంటే ఒకవేళ ఓపెన్ డిగ్రీ చేసుకు అంతలా కోచింగ్ తీసుకుంటాం అనుకున్నా ఏం కాదు
ఆహా
నేను తీసుకుందాం అనుకున్నా కాని కోచింగ్ ఎవ్వరు పోను అన్నారురా అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా క్లాస్ వాళ్ళు పోదాం పోదాం అన్నారు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది డి ఇంటర్ వాళ్ళ దాంట్ల
హు హు
మన మొహాబాద్ సైడే మా మయిబ్బాయి లేదు ఇంకా ఎటైనా పోదామ అంటే ఏడ లేదు అందుకోసాంగా సైలెంట్ ఉన్నా
అవునా
ఉమ్
ఇంకా బీకాం
ఆ ఆ
హలో బీకమ్ బీకమ్ అక్క
బీకామే రా నేను అన్నది బీకమ్ అయితే నే అందుకోసం బీకామ్ తీసుకున్నా బీకామ్ అయితేనే లాస్ట్ అడ్పోవచ్చు కానీ బిఏ అయితే తెలియదు బీకమ్ బియయానీని తీసుకోలేదు రా అసలు దేని గురించి ఎప్పురు తెలియాలదు నాకు అది
ఇంకేముంటాయి ఇంకేముంటాయా అ కా
ఎంపి సిఎస్ ఉంటది
ఆ
ఎంపీ సిఎస్ మాక్కడ అదే గ్రూపు ఎంపీ సిఎస్
నువ్వు ఇంటర్ ను సీసి తీసు న్నావా అక్క
అవును
ఇప్పుడు భార్గ అక్క వాళ్ళు ఉంటారు కదా కొంతమంది
ఆ
అక్క వాళ్ళు కూడా తీసుకున్నార అదే
కాదు మా అక్క ఇంటర్లా ఆ ఎం పి సి డిగ్రీలో ఎం పి సి ఎస్ ఆ అక్క మా అక్క మ్యాస్ స్టూడెంట్
మ్మ్ హు ఏం ఇంకా అదే ఇగ ఏది తీసుకున్నా ఇప్పుడు కంప్యూటర్ ఉంటద అందులో కంప్యూటర్
ఉ దాంట్లో కూడా ఉంటది కంప్యూటర్
అవునా
జెనరల్ తీసుకోవాలనుకుంటే కంప్యూటర్ లేకుండానే తీసుకోవచ్చు కానీ కంప్యూటర్ తీసుకుంటే అందులో అన్నీ రావాల కొత్త మిస్ అయిన కతమే మార్క్స్ తగ్గుతాయి
ఆహా
ఆ
మాముల్గేన
కేట్లుదంట
మా తాత హాస్పిటల్లో ఉన్నడక్కా
అదే ఎట్లుంది మ మాట్లాడతాండ
మాట్లాడట్లేడు అంటే మాట్లాడుతా నార్మల్ ఉన్నాడు కానీ ఎట్లుండేది కండిషన్ చెప్పరంట వాళ్ళు
ఏమంటారు పక్షవాతం ఏనా వచ్చింది
ఆ
పక్షవాతమే వచ్చిందా
ఆ అదే వచ్చింది
మామల్ టాది గదా ఏ పక్షపాతంగా కున్నలా నా బాబాయ్ మొత్తం
ఆ హలో హుమ్